నమస్తే అండి. ఆ బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
బావున్నామండి. ఏం చేస్తున్నరండి ఆ వర్క్ కంప్లీట్ అయిందండి.
ప్రిపరేషన్
ఆ లంచ్ ప్రిపేర్ ఆయి పడెద్దామా
సారు
ఎన్న అండి పప్పు చారు
ఏం ప్రిపేర్ చేసారు?
మాదా దోసకాయ చికెన్
మీరు నాన్ వెజ్
ఆ నాన్ వజ్
ఆ ఈసారి చేసి చూడండి దోసకాయ చిక్
తోరకువేసి చికెన్ వండుతాము మె
ఆ అదే కోరగాయలు ఆల్మోస్ట్ వెయ్య అన్నిట్లో ఊ ఎట్లా డేయాంత ఎలా గడుస్తుంది ఏం చేస్తున్నారు.
మేము ఆఫీస్ లో వర్క్ చేస్తామండి. సోలార్ కంపెనీ లో.
అవును కదా అవును అవును ఓకే ఊ ఉహుహు మరి అట్లా పిల్లలు మేనేజ్ పిల్లలు మేనేజ్ చంటి స్కూల్ కి
స్కూకి పెద్దవాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ ల
అ అచ్చ చ్చ ఓకే ఓకే అలా అంటే ఆఫిస్ వర్క్ ఆ ఈజీగా చేసుకోవచ్చు, ఆ టెన్షన్ ఉండదు. పిల్లల టెన్షన్ అయ్యో అంటే మార్నింగ్ పండ్లన్న ఎలా మేనేజ్ చేసుకొని వెళ్ సారు
మార్నింగ్ వె మాకు నియరు పో ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుది.
ఓకేఓకేఓకేఓకే పిలల్లు
ఇక వర్క్ అన్ని కంప్లీట్ చేస్తంది.
ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ కు వెళ్ళ పిల్లల
ఆ స్కూల్కి వెళ్ళ థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్
మార్నింగ్ అంతా అన్ని చేసుకొని ఆఫీస్ వెళ్ళిపోవచ్చు నై నై అంతే లేదువ కింగ్ భూమెన్ అంటే ఇంకా అట్లానే రెండు చే రెండు చేసుకోవాలి ఇంట్లోనూ చూసి తీసుకోవాలి ఆ ఆఫస్కి టైమ్కి రీచ్ అవ్వాలి ఆఫీస్ తీసు పని అంతా బిజీ బిజీ ఉంటుంది ఊ అవును ఇంకా లీజర్ టైమ్ ఏ మన్నా దొరుకు వస్తుందా మీకు
మా ఆఫ్టర్నూన్ టైమ్ లో ఒక వన్ అవర్ ఉంటుంది
అదైనా ఆఫీస్ లోనే ఉంట ఉంటారుగా ఇంట్లో ఉండానికి ఆ లంచ్ బ్రేక్ అవును అవును ఇంకా ఇంట్లో ఇంకేమన్నా హాబీస్ ఉన్నాయా ఇంట్లో చేసుకునేవి
ఇంట్లో వెళ్ళగానేక పిల్లలు ఇలాగే కొంచెం ట్యూషన్ లాగా చెప్తాను హోమ్మర్క్ ఆఫీస్ ఆ మళ్ళ ఫుడ్ ప్రిపేర్ ఉండదు ఎంత తయారు చేస్తారు లేపో ర ఫడ్ అద చేస్తాం
ఓకే ఉ పిల్లలకి మీరే ట్యూషన్ చెప్తారు
ఆ
ఉ అవును అసలు అది బెస్ట్ బయట ట్యూషన్ కి ఈ రోజు ఫుల్ లో డేస్ బాలేవు కదా బయటికి పంపించటం అందుక దానికంటే మనం ఇ లోని కొంచు వన్ టూ అవర్స్ స్పెండ్ చేసామంటే ఇట్ ఇస్ గుడ్
వాళ్ళకి స్టోరీస్ చెప్పడం అలా ఆటలు ఆడిపీయడం గేమ్స్ కూడా ఆపిస్తా టై లో నైట్ డిన్నర్యి పొంగనే వాకింగ్ చేపియడం బావాతోనే ఎక్కువ స్పెండ్ చేస్తా ఉంటాను
పిల్లలు ఉంటే వాళ్ళతోనే అసలు సగం టైం అయిపోతది రోజులో
అవునవును
స్కూ కెళ్ళి వచ్చినప్పుడేమో మన బిజీ ఉం టము ఆఫీస్ పన్ని ఇంటి పన్ని అట్లా కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంటి పనులు ఈజీ అయినయిలేండి అంటే వాషింగ్ మిషిన్లన్నీ అట్లా అన్నీ వచ్చేసి కొంచెం పర్లేదు పూర్వకాలంలో ఉం టే పనుల కంటే కూడా ఇప్పుడు కొంచెం ఈజీ ఇంటి పనులు చేసుకోవడం ఎప్పటి రోజులు వేరు కదా ఆ రోజు కంటే ఇ ఇప్పుడు ఆ యాజ్ ఎ ఉమెన్ అన్ని అన్ని చేసుకోవాలి ఆ ఇంటిని చూసు కోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉం ఇగ వాళ్ళని చూస్ కోవాలి అలాంటప్పుడు మనకి కొంచెం ఫ్రీ ఉండటానికి ఈ గా ఈ గాడ్ చే స్ని యూస్ చేస్కుంటే తప్పేమి లేదు ఆ వాషింగ్ మెషిన్ నంటే ఊ అట్ ఇట్లాంటి యూజ్ చేసుకుంటే ఇప్పుడు
మిషిన్ అయితే ఏం లేదు
ఓకే ఓకే ఓకే ఊ అసలే ఏంటి ఎన్ని ఎన్ని మిషన్లు వస్తున్నాయి కదా ఇల్లు దుడిచే మిషిన్ కూడా వచ్చేస్
అవునవును అన్నస్తున్నాయ్ ఇప్పుడు మీకు తెలుసలేదు అళ్ళం ఎళ్ళిపాయ్ ఎళ్ళి య్ పొట్టు కు తీసేది
అవును అవును అసలు చాలా అసలు ఆ అసలు ఉమెన్ కి ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది వాళ్ళకి టైం సేవ్ అవుతుంది
ఏమో
ఈ పనులు చేసుకుంటూ కూర్చునే దానికంటే కూడా ఆ మంచిగా అ ఆ టయాన్ని వాళ్ళు వేరే పనులకు యూస్ చేసుకోవచ్చు వాళ్ళ హాబీస్ కానీ ఇల్లు డెకరేట్ చేస్కోడం లేదంటే గార్డెనింగ్ అలా చేస్కోటానికి కొ చో టైం దూర్ ది విజువల్ గ మంచి అ మంచి ఇంప్రూవ్మెంట్ ఉమ్ ఇంకా ఏంటంటి ఇం ఏం చేస్తారు మా ఉ నాకైతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ కాబట్ ది కాస్త విసులుబాటు ఉంటది ఆ కొంచెం వెస్లూబాటు ఉంటది వాళ్ళు కాలేజీ కెల్లిపోయా టంటే ఇంక నేను అ అ ఇంట్లో హెల్ప్ ఉంటారు ఎవరో కళ్ళు ఆ పన్లు చేస్కో తొ అల ఇది ఫ్రీ టైమ్లో ఇట్లా కార్యవర్క్ చేయటం ఇంకేదన్నా చేయటం అట్లా ఉంటది చిన్నపిల్లలప్పుడు కష్టం ఇవన్నీ ఉమ్ ఔను ఇంకా చి
న్నా పిల్లలెం జదు
అ పిల్లల్ డిగ్రీ అ ఆ డిగ్రీ ఆ పెద్ద పిల్లలె పెద్ద బాబు డిగ్రీ సెకండ్ ఇయర్ ఆ ఇంకొ బాబు టెన్త్ క్లాస్ అందుకనే కొంచెం ఫ్రీఓ ఫ్రీ ఉంటాం అన్మట్ ఫ్రీ ఉన్నాం కదా అని ఇట్ల ఏదైనా వర్క్ చేస్కోడం అల ఉంటది ఉమ్ ఇల్లూ ఇల్లు క్లీన్గా పెట్కోటం చిన్చిన్న గార్డెనింగ్ పన్లు అట్లాంటివి చేస్కోటానికి కి బావ్
ఎక్వ ఈ గార్డన్ మస్తు ఉమ్ స్పెండ్ చేయ్యండిట్లా గ్రీనరీ ఉం టే మనకి ఇంట్లో కొంచెం పడ్డారు చాలా బావుంటది ఎక్కువా అట్ల చెట్లుగా దగ్గర కూర్చోని
అవును అవును అవును అవును
ప్పుడే చేసా చట్ పెంచుకుంటూ చెట్ల దగ్గర స్పెండ్ చేసి, చెట్లతో మట్
ఆ మాట్లాడుతున్నట్టు, అవును బాగుంట్ మన ఇంట్లో పెరిగినయి, ఒక రెండు టమాటాలు, రెండు పచ్చిమిరపకాయలు కూరలు అదొక హ్యాపీ, ఉమ్ మనం గార్డెన్ లోయ్యి ఆ బాగుంటది, ఆ మనసుకి, ఆనందంగా అనిపిత్ ఇంకా మంచిగా గార్డెన్ పెంచుకుంటానికి అయితే, ఎక్ ఎక్కువ ప్లేస్ లేదులేండి. ఒక అపార్ట్మెంట్ కాబట్టి, ఉమ్ అపార్ట్మెంట్
బకెట్లలో పెంచుకోవచ్చు.
ము అలానే పెడతాము. చిన్ చిన్నవి పుదీనా అంటే కొత్తది, ఆ మెంతి కుర ఎక్కువ అట్లా చిన్న చిన్నయ్ ఇంటి లోనే పెంచుకొని, మనం మనకింటికి కూర కూరల వరకి వస్తే చా చాలు అన్నట్ల అనమాట.
ఆ ఉ
ఇంకా ఆ అంతే, మీకు సోలార్ ఇదంటే ఎట్లా అండి, అంటే దానికి ఆ
అ ఎలా అంటే ఇది సోలార్ లోనే ఆన్లైన్ వర్క్ అనమాట. నెట్ చేస్
ఓకే ఓకే, అవును ఆ ఇప్పుడు ఆ సోలార్ ఇవి వచ్చిన తర్వాత, చాలా మందికి కరెంట్ ఇది కూడా త అంటే ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా, తగ్గిపోయింది మంచిగా.
హు
లో అయితే సోలార్ ప్యానల్స్ పెట్టేస్తున్నారు గా ఇప్పుడు హు కంపల్సరీగా అన్ని దాం
అంటే ఇప్పుడు మనకి ఎక్కువ కరెంట్ బిల్లు యూ అయితుంది కదా
హ తగ్గుతుంది అవున అవును కరెంట్ బిల్ తగ్గుతుంది మనకి బెనిఫిట్ కూడా మంచిది కూడా అవును హెల్త్ హెల్త్ వ్యూ లో చూస్తే కూడా సోలార్ ఎనర్జీతో మనం వంటలు చే కున్నా వంటలు చేసుకోటడానికి కూడా అదే యూజ్ అవుతుంది తుంది కదా
అవునవును ఇప్పుడు అదే కదా అవునవును చాలా సేవ్ ఐతంది, అసలు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆ ప్రజెంట్ ఉన్న కాలంలో ఇప్పుడు ప్రజెంట్ లో సోలర్తో బిల్లు కట్టాస్తు అవసరం ఏం లేదండి ఇంకా ఫ్రీ అ కరెంట రిటైర్ మన అమ్మకోవచ్చు
అవును మీనిమమ్ వాళ్ళకి ఏదో ఎంతో కొంత పే చేయాల్సి ఉంటది
ఆ మేనమామ మెయింటెనెన్స్ అంటే ఎక్కువ యూజ్ చేస్తున్నా వాళ్ళకి
అవును అవును మెయింటెన్స్ కోసం కొంచెం పే చేయాల్సి
అవును అవును
కంపారిటివ్ కరెంట్ సోలార్ హండ్రెడ్ టైమ్స్ బెటర్
ఆ హండ్రెడ్ హండ్రెడ్ టైం బెటర్స్
ఇంకేంటడి మీకు మీకేమంటే ఇష్టం
మీకు మీ దగ్గరలో ఏమనా ఉన్నాయా సార్ మేడం
మాకా మా అపార్ట్మెంట్ అంటే మా ఏరియాలో లేదు కాని నెక్స్ట్ పెద్ద అపార్ట్మెంట్స్ ఇప్పుడు నౌ ఏరియాస్ కట్టే వీటిల్లో సోలార్ ఇవి పెడుతున్నారు.
ఆ ఆ
సోలార్ ప్యానల్స్ పెట్టి కరెంటు సేవ్ అవుతుంది కదా
వస్తారంటా సార్ ఆ మాది వచ్చేసరికె మా ప్యానర్లు అయితే ఇంకా త్రీ కిలోమర్స్ ప్యానల్కే వాడ్తానేమో ఫైవ్ ప్యానల్స్ చేస్తారా అన్న బెటర్స్, ప్యానల్స్ సో అన్నీ యూజ్ చేస్తే ఫోటోలు అంటే ఆధార్ చేస్తారు.
అదే అవును అవును అవును
మంత్లీ అయితే సిక్స్హండ్రెడ్ ఐనా జనరేట్ చేస్తాం
ఆ ఓ సిక్స్ హండ్రెడ్ అంటే అవును అవును చాలా ఎక్కువ ఇప్పుడు ఇండివిడ్యువల్ హౌసెస్ కూడా పెడుతున్నారు.
ఆ ఇండివిడ్యువల్ హౌసెస్ కూడా పెడుతూన్నారు కానీ బట్ ఏం లేదండి టూ ట్వంటీఫైవ్ థౌసండ్ ఉంటుంది. బట్ సెవెన్ ఎయిట్ థౌసండ్ వచ్చేసరికి సబ్సిడీ ఉంటుంది. మేడం అమౌంట్ మనం
అవునవును అవును అవును లోన్స్ కూడా ఇస్తారట కదా గవర్నమెంట్ దానికి ఆ బిల్ బిల్ ఎలా వస్తుందండి. అంటే ఇప్పుడు మనకి
మనం యూజ్ చేసే దాన్ని బట్టి మంత్లీ మనకి సిక్స్ హండ్రెడ్ డోనార్స్ వస్తాయి. ఆ బిల్లా
తక్కువ వస్తుంది. కానీ ఏదైనా మన యూస్ రేజ్యుమ్ బట్టి ఉంటుంది. ఓకే గుడ్ గుడ్
తా త్రీ థౌసంన్ యూజ్ చేసే వాళ్ళు ఈ కరెంట్ బిల్లు సిటీలలో త్రీతౌసండ్ వస్తుందండి. ఒక ప్యాకెజ్ లోబట్ ఇప్పుడు ఎంత వస్తుందండి. మనకి ఒన్ ఫోర్టీఎయిట్ సోలార్ వెట్
ఓ బా చాలా తక్కువ చాలా కాకపోతే ఏంటంటే కొంచం రెయిని సీజన్ లో అట్లాంటప్పుడు కొంచెం ఇదోద్ కొంచం సేవ చేసి పెట్టు ఉండదు ఫ్యూస్ డేస్
ఆ ఆ
ఊ మంచిది ఆ ఓకేమ థ్యాంక్ యూ